హలో హలో
బాగున్నారా అంతా మీరు ఆ వినబడుతుందా వాయిస్ నీకి
ఆ వినపడుతుంది వచ్చేసి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై లో ఏంచుకున్నావా ఆనియన్స్ ఓసి
అవు
హలో పర్చి మిర్చి అల్లం పేస్ట్ బాగా వేయించుకున్నాక మసాలా వేగాలి మసాలా బాగా ఫ్రై అయిన మసాలా బాగా ఫ్రై అయినాక చికెన్ వాష్ చేసుకొని చికెన్ వేయాలి తర్వాత చికెన్ నూన్ బాగా ఫ్రై అయినాక రైస్ సపరేటు ఆఫ్ ఆ ఇమన
చికెన్ బిర్యానీ చేయాలంటే చికెన్ తెచ్చుకున్నాక నిమ్మకాయ రసము దాంట్లో ఉప్పేసి బాగా కడుపుకొని ఆ స్మెల్ రాకుండా బాగా చూసుకోవాలి కదండి మసాలాలన్నీ రెడీ చేసుకున్న తర్వాత దాన్ని ఎట్లా చేయాలని అనేది చూసుకోవాలి ఆ చికెన్ బిర్యానీ చేస్తుకున్నాను అందరూ పెద్దక్కడ ఇది కొనుక్కొని వచ్చుకోల ఒకవేళ మన ఇంటికాడ లేకుంటే పక్కింటోళ్లనే అడగాలి
తర్వాత చికెన్ మటన్ వాష్ చేస్తుంది తర్వాత చే ఇందు లోకి పసుపు ఉప్పు కారం ధనియం ధనియాల పొడి గరం మసాలా ఆల్ బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసి పెరుగు అన్ని వేసి మ్యాగనైట్ చేసి అన్న వాళ్ళనే అప్పుడ అవన్నీ పక్కన పెట్టాలి బ రైస్ ఎయిటీ పర్సెంట్ పుజ్ చేసుకోడాల తర్వాత ఏంటి
పదివేలు ఈ జరావాళ్ళకు
అయిందా
నా చికెన్ బిర్యానీలోకి పెరుగు మళ్ళా వేరేది ఏన్న వయ్యాలన్నా అని చెప్పండి దానికి పెరిగి వస్తే టేస్ట్ వస్తుందా లేదా దానికి కావాల్సిన అ ఇట్లా ఏమన్నా మూలికలు కొంచెము తీసుకోవడానికి.
ఈ కారం పెరుగు దానలపొడి గరంమసాలా మసాలా ఆల్ బిర్యానీ మసాలా మొత్తం వెయ్యాలి బామ ఒకే గాని ఫ్రిడ్జ్ లో పెట్టాలి మన్
గ్యాస్ అవి గ్యాస్ అవి చాలా కష్టం ఉంటాది, పెద్దది కడాయి వేసుకొని పోయి మీద పెట్టిన తర్వాత వాటర్ వేసి బ వాటర్లోకి ఏమి దాంట్లోకి కొంచెం మజ్జిగా రైస్ తర్వాత బిర్యానీ. లవంగాలు కొంచం
యేళ్లు అన్నీ వేయాలీ బిర్యానీ ఆకు.
క్కొక్కాయిలో వస్తారు బిర్యానీ మనం వాయిలో దమ్ము పెట్టొచ్చు అండ్ పలావ మాదిరక కూడా చేసుకోవచ్చు మన బిర్యానీ ఆ రోస్ట్ రోస్ట్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు.
ఆ బిర్యానీని ఎక్కువసేపు డ్రై చేసే కన్నా. మనకి స్మూత్గా రావాలంటే పొడి పొడిగా రావాల రైస్ ఎక్కువసేపు మనము ఉడకబెట్టకుండా రైస్ ని. చూసుకుంటె ఆ బిర్యానీ లోకి కొంచెం ఇంకా ఫారెన్ స్టైల్ లో ఇట్లా వెరైటీగా ఏమన్నా చేసేది. పూసేది అవన్నీ మనకి కావాలా బిర్యానీ చి. వాసన ఊరల్లా రావాలా రావాలా. ఆ
అవును అట్లా రావాలంటే ఫస్ట్ నువ్వు చికెన్ మంచిది తెచ్చ కొన్ని మంచిగా మాగినట్ చేసి పెట్టు ఆ చికెన్ తర్వాత మనము రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో చికెన్ కూడా అంత క్వాంటిటీనే తీసు అన్న ఎగ్జాంఆల్ కి వన్కి చికెన్ అయితే వన్ కేజీ రైస్ తీసుకున్న మొత్తం అన్ని స్పైసెస్ ఈక్వల్గా ఉన్న మ్యాగ్నేేట్ చేస్తున్నార
ఇప్పుడు బిర్యానీ రైస్కి ఇప్పుడు ఫ్రై చికెన్ ఫ్రై చేస్తాల ఏ టైప్
మీకు బిర్యానీ కావాలా రై బిర్యానీ గ్రేవీ కావాల
ఆ బిర్యానీ చేసేటప్పుడే దాంట్లో చికెన్ ఫ్రై ఉండాలా కర్రీస్ లె కర్రీ లేకుండా చికన్ బాగా రోస్ట్ మా చిన్నాన అంటే అది మున్న మనం పలే చికెన్ని ఫ్రై జేసుకొని తర్వాత మసాలా వేసుకు ని వేసుకువళ్న లేదంటే డైరెక్ట్ కర్రీ వేసుకొని
చికెన్ బాగా రోస్ట్గా అదే అన్ని ఆలు అ తీసి మీదా పెట్టి వేడి జేయాలి చికెన్ని బాగా తర్వాత మనం ఇక్కడ రైస్ బా ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని ఈ చికెన్ లోకి ఒక వేసి బాగా చికెన్ మొత్తం కలిసేటట్లు బాగా మిక్స్ చేయాల మొత్తం ఆయిల్ అల్లా పైకి తేలినాక చికెన్ లో అప్పుడు మనము లేయర్స్ కన్నా వేసుకోవచ్చు లేక మొత్తం ఒకేసారి వేసుకోవచ్చు లేయర్స్ వేసుకుంటే మనక ఏంటంటే సగం చికెన్ మొత్తం బాయిల్ అయినాక సగం చికెన్ పక్కన వేసి పెట్టుకొని రైస్ ఫస్ట్ రైస్ చేయాలి తర్వాత దానిపైన పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర ఉ ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసి తర్వాత దాన్ని గీ వేసి ఫుడ్ కలర్ వేసి డమ్ పెట్టాల గా గాలి అనేది బయటకి పోకుండాట్ల డమ్ పెట్టక అప్పడు మనకు లేయర్స్ గా వొస్తుంది బిర్యాని అనే లేదు మాకు లేయర్స్ వద్దు అఅంటేగిన మనం చికెన్ అంత బాయిల్ చేసాక టోటల్ రైస్ మొత్తం ఒకేసారి వేసి జస్ట్ దాని పైన ఫ్రెండ్ ఆనియన్స్ వేసి కొత్తిమీర పుదీనా వేసి బి వేసి ఫుడ్ కలర్ వేసి అదది దమ్ పెటెకినా ఓన్లీ వన్ కలర్ వస్తుంది తీసెయ్ అదేది రైస్ ఒ
హెల్త్ కేమున్నే ఫుడ్ కలర్ వేసుకునేందువల్ల బిర్యానీ తింటే ఏమైతాది. ఆ ఫుడ్ కలర్ మనం చూడ్డానికి ఎట్లుంటది లుక్ ఆ ఫుడ్ కలర్ అనేది ఎందుకు ఉపయోగించారో మనం చెప్పాలి దాని గురించి మనగ్గరది బిర్యానీ, సైడ్ లోకానికి అన్ని లోపల ఇటు ఎవన్న మారిపోడానికి ఆస్కారముందా లేదా దాని కోసం మన వే బిర్యానీ
మానికెంతయింది కలర్ బాడీకి పడదు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకుంటే మనము మిల్క్ తీసుకొని మిల్క్ లో రెండు కుంకుంపూలు వేసుకొని మంచ పది బాగా ఇట్లా స్పూన్ త మీల్క్ నుంచె కలర్ మా ఫోన్లే ఆ ఆప్షన్ మాత్రమే కంపల్సరీ వేయాలనేసి ఉండదు ఫుడ్ కలర్ వచ్చేసి మనకు గీ అయితే మన ఇష్టం అది మనం వేసుకోవచ్చు లేదు ఫుడ్ కలర్ కావాలి అంటేనా ఒక కొంచెం మిల్క్ తీసుకొని దాంట్లో ఆ కుంకుమ పువ్వు వస్తుంది కదా ఆ కుంకము పువ్వు వేసి బాగా మిక్స్ చేసుకుని అదైనా వేయొచ్చు అది తిక్గా ఉంటుంది కాబట్టి మనకి రైస్ కూడా ఏం పగలదు
ఇప్పుడు పెరుగు స్టార్టింగ్ చికెన్ కలిపి తేటప్పుడు కలపాల లేకుంటే బిర్యానీ అయిపోయినాక పైన అట్లా జస్ట్ పెరుగు వేస్ ఇత్తే గాని అట్లా వేడికి ఇంకి పోతుందా బిర్యానీలోకి అప్పుడు మసాలా
చేసిన వెంటనే చికెన్ లోకి వెయ్యాలి, ఫస్ట్ పెరుగు, ఉప్పు, కారం, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు అది స్పట్ అవిన్నీ వస్తాయి. బిర్యానీ హాల్ గరం మస వాలా అంటే వాళ్ళు ఇస్తారు అవన్ని తెచ్చి మొత్తం వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాలి, పెరుగు మాత్రం చికెన్ లోనే వేసుకొని కలుపుకోనాలి, మళ్ళా మనం ప్చ్ మసాలా మగ్గించేటప్పుడు అప్పుడు ఏం అవసరం లేదు.
చికెన్ బిర్యానీ అయిపోయినాక దాన్ని ఎంతసేపు మ్యాగినెట్ వేయాల ఒక వేళ దండడికి మ అదే ఎక్కువన్నాలు వచ్చిది చికెన్ చె ధమ్ బిర్యానీ కావాలి అంటె మాముూలు మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కలా అట్లా వేడికి ఏం కాకుండా బాగా ఫ్రెష్గా ఉండేటట్టు ఉండాలి
హై ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ద ఫైవ్ మినిట్స్ పెట్టే క మనకి పర్ఫెక్ట్ బిర్యానీ అవుతుంది వస్తుంది హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ అనేది మనం చూసుకున్నలా హై ఫ్లేమ్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ దమ్ పెట్టినాక తీసేసి అది ఒక సైడ్ నుంచే తీయాలి బిర్యానీ అనేసి మొత్తం అంతా మిక్స్ చేయకున్నట్లు వంద సైడ్ నుంచే లేయర్స్ లో తీసుకునాలి సో మనకప్పుడు పర్ఫెక్ట్ బిర్యానీ ఆ శేష్ణవా నను జ ఆ ఇమెే రెడి దొక్కల్నా